హలో ఆ బాగున్నామండి మీరు ఎలా ఉన్నారు?
తిన్నారా అండి
ఏడండి ఈసారి తిన్లేదండి మీరు తిన్నారా మల్లా అ ఆహ్
ఏం చేస్తన్నారండి
మేమండీ ఇంతోక జూస్తున్నామండ్ డీ పేపర్ చదువుతున్నాము
అవునా
హ్మ్ మీరేం జేత్తున్నారు
ఏమి లేదండి కాలీగ్ కూర్చున్నా
హామ్ ఏం చెయ్యారా మీరు
లేదండి కన్ని అన్ ఖాళీగానే ఉంటాం
కాలిగనే ఉంటారా
ఉహ్
ఆహ్
ఏం ఏం కూరండి ఇవాళ మీది
మాద్ దోసకాయండి మీదేం కూర
మాది ప్రాన్స్ అండి రొయ్యలు
రోయ్యలా ప్రై జేస్తరా కర్రీ జేత్తారా
ఎమో మా మమ్మి చేస్తాదండి నేను చేయను
మీకు వండటం రాదా
రాదండి
అరే నేర్చుకోవచ్చు కదా మరి వండటం ఎప్పుడు నేర్చుకుంటు ఉంటావ్
నేర్చుకోవాలండి ఇంకా
ఆహ్
నేర్చుకోవాలండీ
ఇంకెప్పుడు నేర్చుకుంటారండి
చిన్నగా నేర్చుకుంటాం ఇంకా ఇప్పటినుంచి ప్రేమ్ అంతా పెద్దగా లేదా
చిన్నగా ఎందుకు పెద్దగా అంటే జల్ జల్ నేర్చుకుంటే జర ఉపయోగపడతారు కదా వాటుకో వీటుకో
ఉహ్ ఉంటామండి
ఉహ్
మీకు పన్నీర్ కర్రీ వస్తా అండి అ
ఆహ్
పన్నీర్ పన్నీర్
పన్నీరు లేదు
అవున ప్పనా అండి దాని తయారీ విధానం
ఆ చెప్పండి
ఆ ఫస్టు రెండు వంద మ్మ్
మీకొచ్చా పన్నీరు నీకొచ్చా
ఆ వచ్చండి
టె ఏం రావు
ఆ అంటే వచ్చండి కొన్ని కొన్ని వచ్చు అన్ని రావు
అవున మ్మ్ అన్ని పెడితే తింటరు మ్మ్ సరే చెప్పండి పన్నీర్ ఎట్ ప్పండి ప
ఫస్ట్ రెండు వందల నుంచి రెండు వందల యాభై గ్రాముల పన్నీర్ తీసుకోవాలి
ఆహా ఆ
దాన్ని నెయ్యి లో ఆటేసి ప్యాన్ లో నెయ్యి కాని నూనె పోసి కాని వేడి చేసుకున్నాంక క యిలైతే పన్నీర్ ఉందో దాన్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాల
హ్మ్ హు
చిన్న చి న్న ముక్కలు కట్ చెస్ కొని దాన్ని ఒక గిన్నె నూన్ లో ఎస్ కొని కారము ఉప్పు మసాలా వేసి వాట్నీ ఆ హలో విను పడుతుందా అండి
చెప్పం
ఆ వాటిని నూనెలో మంచిగా ఇట్లా ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రై చేసుకున్నాక అది పక్కకు పెట్టుకోవాలి గోల్డెన్ కలర్ లోకి అంటే కొంచెం ఆరెంజ్ కలర్ లో రాంగానే అవి పక్కకు పెట్టుకోవాలి
మ్మ్ హు
వాట్ని పక్ క్కకు పెట్టుకొని తర్వాత ఒక ఉల్లిగడ్డ ఒక నాలుగైదు ఉల్లిగడ్డలు నాలుగైదు ఉల్లిగడ్డలు ఒక నా మూడు టమాటాలు కట్ చేసుకొని మళ్ళా అదే ప్యాన్ లో ఫస్ట్ ఓ ఉల్లిగడ్డలు వేంపుకోవాల ఎట్లా అంటే అవి కొంచెం రంగు గోల్డ్ కలర్ రావాల
హ్మ్ హు
గోల్డ్ కలర్ రాంగానే
మ్మ్
ఆ తర్వాత అది తీసేసి మళ్ళా టమాటాలు టమాటాలు టమాటాలు వేంపుకోవాలి వేంపుకున్నాక ఈ రొండిటిని మంచిది ఒక మీ క్సీ లో వేసుకొని లేకపోతే ఒక రోట్లో వేసుకొని కొని అందులో ఒక నాలుగు ఎల్లిపాయలు ఆ మళ్ళీ హ్మ్ నాలుగు ఆ అంటే కొంచెం అల్లం ఆ వేసుకొని మిక్సీలో కట్ ట్టుకోవాల
హ్మ్
పట్టుకొని
హ్మ్
మీ ఒక పేస్ట్ మెత్తగా పేస్ట్ చేసినంక మళ్ళా ఒక ప్యాన్ తీస్ కొని అందులో ఆయిల్ పోసి అందులో సాజీరా దాసిన చెక్క ఇలాచి లవంగాలు లు ఏవైతే మసాలాలు ఉంటాయో గరం మసాలాలు అయన్నీ వేసుకోవాలన్నమాట ఏస్కోని మంచిగ ఫ్రై చేసినంక ఈ పేస్ట్ అందులో పొయ్యాల
మ్మ్
ఈ పేస్ట్ అందులో పోసేసి ఆ పేస్ట్ చమి ఆ కొంచెం ఎట్లా అంటే పైనా నూనె తేలేదాకా ఫ్రై చేయాలా
ఆ
ఫ్రై చేసి ఉమ్ అజముూన ఏదైతే పైన తేలుతుంది కదా నూనె పైన తేలినాక కొంచెం దాంట్లో ఉప్పు కారం ఒక అంటే ఒక టేబుల్ స్పూన్ ఉప్పు ఫస్ట్ వేసుకొని కలుపుకోవాల ఈయా కొన్ని ఒక నాలుగు అల్లం అంటే నాలుగు ఎల్లిపాయలు కొంచెం అల్లం తీసుకొని ఒక రోట్లో చిన్న రోట్లో దంచి అలాంధు వేసి ప పచ్చివాసన పోయే దాకా వెంపుకోవాలా వంపు కొనీ ఆహా తర్వా త కొంచం పసుపు ఆ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు మళ్ళా ఒక నాలుగు టేబుల్ స్పూన్ల కారం ఏసి మంచి ఇక దాన్ని కలుపుకోవాలా కల్ కొని కొంచెం ఆయిల్ అంతా పైకి తేలేదాకా కొంచెం గరం మసాలా కూడా వేయాలా ఏసి అద పైనతేలేదాకా కలపాల కల్పినంకా ఏం చెయాలా అం టే కొంచెం పెరుగు టీమ్ చిన్న కప్పు సైజ్ పెరుగు వేసి అది కూడా కలుపుకోవాలన్నమాట మంచిగా నీ నీట్గా కలుపుకునంకా ఆ ఒక రెండు నిమిషాలు మూత పెట్టి ఒక ముప్పై నిమిషాల వరకు అంటే చిన్న ఆ చిన్న ఫ్లేమ్ పెట్టుకొని ఒక ముప్పై నిమిషాల వరకు వాటిని ఉడికించుకోవాలా ఉడికించినంకా తర్వాత దాంట్లోకి ఏం చెయాలి కొంచెం వా వాటర్ ఏసేసి మళ్ళా ఒక ముప్పై నిమిషాల తర్వాత మళ్ళా కొన్ని వాటర్ ఏసి మళ్ళా ఉడికియాల
వం
ఉడికిచ్చేసేసి అది ఉడికినంక ఏం చేయాలా దాన్ని దాంట్లోకి కొంచమ్ ఆ ఏంటి ఏవైతే పన్నీర్ మనం చేసినయి ఉంటాయి కదా! అ పన్నీర్ ముక్కలన్నీ గుడా ఇందులో ఏసి మళ్ళీ ఆ మంచిగా కలుపుకొని కొంచెం గరం మసాలా లేకపోతే కశ్మ కశ్మీర్ మెంతి ఉంటది కదా! మేతి అదేసుకొని మంచిగా నీ టే ఒక రొండు నిమిషాలు మట్టుకు కలుపుకొని దాని మూత బెట్ టీ కొ ఒక పావుగంట మంచిగా ఉడికియాలన్మా గ్రేవియా అంత మంచిగా నీట్ గా ఉడకాలి ఉడికినంక తర్వా త్త ఏం చేయాలంటే మళ్ళీ ఆ మూత తీసేసి కొన్ మళ్ళీ దాని పైనుంచి కొంచెం కోతిమీరేసి తీసి ఉప్పు సరిపోయిందా లేదా చెక్ చేసుకోవాలా.
ఆ
చెక్ చేసుకొని ఉప్పు ఒక్కవేళ సరిపోతే ఆ ఇంకా ఏం లేదు మంచిగా మనం చేసేసుకోవచ్చు మ్మ్ టేస్ట్ చూసుకొని దానికి కాంబినేషన్ గా మనం రైస్ అయినా తినచ్చు, చపాతి అయినా తినచ్చు, నాన్స్ అయినా తినచ్చు.
ఆ అది నీద అది
ఆ
ఆ ఆ ఆ
అట్లా చేసుకోవాలండి హలో
హా ఆ బాగు ని పద్ధతి బాగున్
మ్మ్ మీరు ఎప్పుడన్నా పన్నీర్ తిన్నారా అండి?
లేదండి
తిన్లేదా మీ ఫేవరెట్ డిష్ ఏందండి?
ప్రాన్స్
ఊనా మీకొండడం వచ్చా అండి?
రాదు
మీరు గూడా తింటారా అయితే వండడం రాదా.
అహా ఓన్లీ వాళ్ళు వీళ్ళు వండి పెడితే తింటా.
అవునా!
అవున్
అ మీకు ప్రాన్స్ దొరుకుతాయా అండి మీ ఊర్లో
పోవాల పట్టటం నేర్చుకోవాల అయి గూడా.
మీకు చాపల్ పట్టడం గూడొచ్చా.
నాకూడ అంటే ఇగో ఇపుడు నేర్చుకోవాలిగా ప్రాన్స్ కోసం.
ఓహో! నేర్చుకోవాలా
ఆ
ఇ
నేర్చ్ కుంటే గానీ ఈడా అంటే నేర్చుకోవటం ఎంత లే. ఉత్తగనే నేర్చుకోవ
అవునా
ఆ నేర్చుకోవచ్చండీ ఏముందీ. పోలం ఉంటది గదా ఏ నేర్చ్ కుంటే సింపుల్గా
చాపల్ బట్టేయొచ్చూ
ఆ
అలా ఏమైనా చాపలు వస్తయా అండి
అంటే ఇగ వలెయ్యంగనే వత్తయా ఏంది. చూడాలా